చెల్లి హలో
హలో
చెల్లి వినిపిస్తుందా
ఆ అక్క వినిపిస్
ఓకే ఓకే ఏం చేస్తున్నారు
ఏం చేతనారు అక్క
ఏం చేయట్లేదురా కూర్చున్నాను వంట అయ్యింది కూర్చున్నా
ఓహో ఏంటి కర్రీస్ ఈ రోజు
కూర ఇవాళ ఫిష్ అంటే నేను వండింది కాదులే తోటికోడలు వండించింది పిష్ ఆ రైస్ వండి ఊరుకున్నా ఇక ఇలా కర్రీ ఉంది కదా అని
ఓహో
ఉమ్ ఏం వండింది అమ్మా
కమ్ము వంకాయ బంగాల్దుంప ఫ్రై అక్క
ఆ ఓకే ఓకే నాన్న వచ్చేసారా
ఆ వచ్చారు అక్క
ఉమ్ తమ్ముడు
తమ్ముడు కాలేజ్
ఓకే ఓకే బానే వినిపిస్తుంది కదా క్లారిటీగా
ఆ అక్క వినిపిస్తుంది బానే
ఓకే ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాయా
లేదక్క ఏప్రిల్ సెకండ్ నుంచి
ఫైనల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ వి
ఆ లేదక్క ఫోర్త్ సెమ్
త్ సెమ్ ఆ
ఆ
ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు మరి అంటే పబ్లిక్ అదేలే సెమ్స్ వైజ్ ఇకా మీకు
ఆ ఆ
సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ అ
ఆ అక్క
ఓకే
ఉ
ఎలాది ఈ మజ్నా ఊరు
లేద అక్క వెళ్ళ
ఉ ఎట్లా ఉన్నారు మాయ
ఆ బానే ఉన్నారు అక్క
ఉ అమ్మమ్మ అట్లా ఉంది
అవు మా అమ్మ కూడా బానేం
బానే ఉందా
ఆ ఒక బానే ఉంది
అని బా ఆ బానే ఉన్న రా ఏ వాళ్ళ డ్యూటీ లేదుంటే యాక్చువల్లీ నైట్ డ్యూటీ ఉంది గనీ ఇహా వాళ్ళ హెచ్ుఓడి వదులే ఆ నాలుగు రోజులు కొంచెం బా గా హెవీ వర్క్ ఉందన్నమాట కంపెనీలో ట్రాన్స్ఫార్మర్ అది పాడ్య కొంచెం ఎక్కువ ప్రాబ్లమటిక్ అయ్యేటప్పుడుకి కి అన్నయ్య కంటిన్యూగా ఉండాల్సి వచ్చింది కంపెనీలో
ఓహో
దానివల్ల ఇంట్లోనే ఉన్నారు ఇవాళ ఇప్పుడు దాకా బైక్ అది రిపేర్ చేసుకున్నారు కొంచెం అదే కొంచెం క్లీనింగ్ అది చేసుకున్నారనమాట
ఊహు
ఉ బానే ఉంటుంది కదా మా అమ్మకి
ఆ అక్క బానే ఉంటు
ఉ ఎండలు ఎలా ఉన్నాయి
ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అకాండ్లు
బాగున్నాయి కదా ఎక్కడా మొదలైనాయి అట్లా ఇట్లా లేవు ఆ బాగా ఉన్నాయి కాకపోతే ఇంట్లో ఉంటే అప్పుడు వచ్చినప్పుడు మీరు చూశారు కదా చల్లగా ఉంది కదా
అవునా
అట్లానే ఉంది ఇంట్లో చల్లగా ఉండలే కానీ బయటికి వెళ్తుంటే మాత్రం అది పోతుంది
అసలు
ఉ పండుగలు ఎప్పుడు అది స్టార్ట్ అవుతుంది కదా ఊర్లో పండగ
మజగరది మార్చ్ ట్వంటీ నైన్త్
ఆహాా ఇవి ఈేళ్లల దగ్గర ఉంటాయి కదా అవి
అభకు తెలిదా ఇకా
ఆహ ఫస్ట్ అది అయయినాక తర్వాత
ఆ ఫస్ట్ ఆ గుడిద అయ్యాక తర్వాత అంనీ
ఆహా అదేలేే
ఇంకేంటక్కా మీ తమ్ముడు బాగున్నాడా
ఆ బొడ్డాడు బానే ఉన్నాడు స్లీపింగ్ ప్రెస్ తనినికి స్లీప్ లో ఉన్నాడు ఇంతక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళ వచ్చా ఏ కొంచెం ఆ ఈ ఎలర్జీ లాగ వచ్చింది చేతులు కాళ్ళకి అక్కడక్కడ పొట్ట దగ్గర వీపు దగ్గర అక్కడక్కడ ర్యాష్ లాగా వచ్చింది ఈ పిల్లలకి ఏంటంటే ర్యాష్ వచ్చిందంటే ఆ ర్యాష్ రాకపోయినా ఏ చిన్నది వచ్చినా కూడా హాస్పిటల్ కి వెళ్ళాలి
అవునా
లేదంటే ఇబ్బంది మనక ఏవో చిట్కాలు ఫాలో అయిపోయామ్ మన ఇల్లల్లో అయి వేరే దానికి దారులు దర
హ హ్మ్ ఆ
అందుకనే ఇంకా తమ్ముడికి ఎప్పుడు నుంచ అండి ఎగ్జామ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయరే కదా
ఉమ్
వీడికి ఎప్పుడో ఎగ్జామ్స్
ఇంకా తెలిదు అక్క
ఉమ్ ఆహా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదా
ఆహా ఇంకేంరాల
కాలేజ్ ఎప్పుట్నుంచి ఎప్పుడు వరకి ఏ టైమింగ్స్
మాది మార్నింగు సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ
ఆ వాడికి
తమ్ముడు వాళ్లది నైన్ థర్టీ నుంచి వన్ థర్టీ
ఆహా నీకేంటి అంత తక్కువ టైము టెన్ థర్టీ వరకే
నాకంతెనక్కా
ఆ డిగ్రీకి వచ్చారనా
ఆ డిగ్రీ కదా అలాని కాదు ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితుంది
ఆహాహా మామూలుగా అయినా కూడా ఇదే టైమింగ్ కదా
ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ నుంచి త్రీ థర్టీ అలా అక్క
వామ్మో ఇవేం టైమింగ్స్
వాళ్ళకి ఎలా నస్తాయి
ఆ
ఆ
అవును కిల్లి కుట్టు మావయ చనిపోయారు అంట
అవు అవునక్క
అదే పిన్నమ్మ చెప్పింది
అదే
ఉమ్ అట్ల అట్లా సడన్ గా అయిపోయాడు కదా ఏమన్నా హెల్త్ ప్రతి షో ఉందా
హార్ట్ ప్రాబ్లమ్ అక్క
ఓకే ఓకే ఊమ్ ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ ఫెస్టివల్ల్లో రంజాన్ ఫెస్టివల్ ఎట్లా నడుస్తుంది
ఇంకేం స్టార్ట్ అవ్వలేద ఇవాళ అంతా సైలెంట్ రూమ్ ప్రెసెంట్
నువేమి అట్ వైపు తయారు చేయరా
ఆహా ఇక్కడ ఏం చేయరక్క సేమియా ఒకటి అమ్ముతారు
అంతేనా
ఆ
హలీమా వి చేయరా ప్రతి ఊర్లో చా హలీమా హలీమనీ ఈ చికెను వాటితో చేస్తారు కదా ముస్లిమ్స్కి ఎక్కువ తినేది ఉంటంది కదా హలీం అంటారు దాన్ని
ఓహో వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు ఏమో కాని వా పంచేధి ఉండదండి
అవునా
ఆ అ
ఉమ్
థినేసర్ అక్క
లేదమ్మా తినాలిదే తిన్నాము అనుకుంటున్నాం ఇప్పుడే అన్నయ్య వచ్చారు పెట్టాలి ఇక
ఆహా
ఏదే బొడ్డడు పడుకున్నాడు కదా మళ్ళీ కదులుతున్నాడు అటు ఇటు కొంచెం కొంచెం మళ్ళీ అడు కదిలిసాడు అనుకో తినేడప్పుడు తలకైనప్పు
ఆ
వాడికి నాన్ వెజ్ పెట్టట్లేదు కదా
ఓహో
డెంగ్యూ వచ్చినప్పటి నుంచి కొంచెం ఆపేసాం పెట్టట్లా
ఓ
ఏన్ మారి సెలవులికే నా ఊర్ల అమా
స్టార్టింగ్ని చిన్న చిన్నగా డాడీ అని పిలుస్తాడు అన్నయ్యని నన్నేమో అప్పుడప్పుడు అమ్మా అమ్మా అమ్మా అంటాడు జోగ్గా ఆడికి ఏదో వచ్చినట్టు వాడి వేలో వాడి వర్షంలో వాడు మాట్లాడుతడు దాన్ని మనం అర్థం చేసుకోవాలింత
హాహా ఇర నాకు
ఆ
ఎప్పుడు వస్తారు రాయగడ
ఎమ్ ఇంకేం అనుకోవట్లేదు వచ్చే టైం అయితే ఉంది గాని ఏదన్నా పడితే రావాలి ఏం పడట్లేదు కదా మనకి ఇప్పుడు
అదేలె
ఊ ఏం మీరు ఈ సారి సమ్మర్ ప్లానింగ్స్ ఏమ్ లేవా
ఏం లేవ్ అక్క కోచింగ్ హాలిడేస్ లేవు
ఆహహా అహా ఇప్పుడు కాలేజ్ అయిపోయినకా అంటే ఎగ్జామ్స్ అయినాక సెలవులు ఇస్తరు కదా
ఆ కాలేజ్ హాలిడే ఇస్తరు అక కోచింగ్ మాత్రం కంటిన్యూ అయితది
కోచింగ్ ఏంటిది మళ్ళీ
మేమ్ ట్యూసన్ కెల్తమకా
దేనిగి దేనికి సంబంధించి
అదే ఇప్పుడు మా స్టెడీకి సంబందించే
ఆహహా
ఆ కాలేజ్ లో అంతగా ఎల్లం గాబట్టీ
కాలేజ్ ట్లో సరిగ్గా చెప్పరని ఇక మీర్ చ్యూషన్ కెల్ ఎల్లేదుంది గదా అ దెనా నువ్వు అంటంది అహహా
ఉ
ఏంటో ప్చ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటో తేలీనే తెలియట్ల అయినా ఏదైన అటు సైడ్ వేరేనే మీది చదువులన్నీ వేరు ఇటు సైడ్ ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా మార్నింగ్ నైన్ కి ఎళ్ళారంటే మళ్ళీ ఈవినింగూ సిక్స్కీ రావడవే దప్ప ఈ మధ్యలో మ అదే నువ్వన్నట్టు లెవెన్ నుంచి టెన్ థర్టీ అదే సారీ ఫై ఫైవ్ వరకో లేతే త్రీ వరకో అట్లా ఉండదు మా మీ టైమింగ్స్ వేరే మా టైమింగ్స్ వేరే ఎట్ల అయినా
అవునక్క
ఉ అంటే ఇప్పుడు మాలాగే ఉంటే మీకు కాలేజు ఇలా మళ్ళీ సపరేటుగ ట్యూషన్ పెట్టిచ్చు కొని చెప్పిచ్చుకొనే పని ఉండదు పుడు మీకేం ఈ లెసన్స్ అవన్నీ సరిగ్గా ఆ చెప్పకే గదా ట్యూషన్ లో జాయిన్ అయింది మళ్ళీ ఆ
ట్యూషన్ లో ఏంటంటే తక్కువ మంది పిల్లలు బాగా అర్థమయుతుంది అని ఏసేన్
ఆ మీ పిన్ని బుడ్డది ఎట్లా ఉన్నారు ఆళ్లు
అ అందరు బొన్నార్ అక్క
జున్నుపాల్ దెచ్చారంట గదా మొన్న
ఆ మొన్న తెచ్చిందమ్మ
చేసిందా
చేసిందక్క మొత్తం జున్నులో వాటరే మా అమ్మ చేతిలో జున్ను అవ్వదక్క
గేదె సరిగ్గా పాలు పల్చగ ఇచ్చిందేమో
పాలు బాగున్నా మా అమ్మ చే మా అమ్మ చేస్తే రావు ఇప్పుడు ఇది ఫోర్త్ టైం
ఆ దేంతొ బెల్లంతోన పంచదారతోనా
పంచదార తోనేనక్క
ఆహా నీళ్ల నీళ్లగ రావడం గడ్డ అవ్వాలి గదా
ఆ మంచి పాలే హక్క మా అమ్మ మరి ఏటో
కాదులే అది తుక్ కుదరట్లేదేమో గనీ సరిగ్గా జేస్తే ఎందుకు గడ్డ అవ్వవు అవ్వి ఇవ్వే గదా జున్నపాలే గదా మావుల్ పాలు గాదు గదా
ఇ మా అమ్మ ఎప్పుడు జున్ను జేసినా జున్ను పైకి వచ్చుతుది వాటర్ కిందన ఉండి
ఊ హు హు అదేలేే హ ఆ మాయా వచ్చాడా తినేసి వెళ్ళార ఉన్నారా
ఉన్నారు
పడుకున్నార తినేసి ఒకేసారి వెళ్తున్నాడా
ఆ తినేష్ మధ్యాహ్న నుంచి వెళ్తారు
ఆ అదేలేే ఊ ఈ దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడేద ఆ కాల్ గురించి నేను త చెప్పింది కదా ఏవమ్మా
ఆ చెప్పింది నాకు
నేను చెప్తా లే దాన్ని తర్వాత నీకు ఫోన్ చేస్తాను వివరంగా నువ్వు గూడా చెయ్యాలంటే అప్పుడు నేను చెప్తాను ఏ విషయాన్ని
ఆ సరే అక్క
ఓకే మరి ఉంటాను
ఆ